హలో
హలో.
హలో.
హలో వినపడుతుదండి. హలో
వినిపిస్తుందండి.
ఆ బాగున్నారండి. బాగున్నారండి.
ఆ బాగున్నాం, బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు.
ఉ బాగున్నామండి. మా ఇంటి దగ్గరా మల్లెపూలు చాలా ఉన్నాయండి మల్లెపూలు చెట్లు చాలా ఉన్నాయండి మా ఇంటి దగ్గరా హలో
హలో
మా ఇంటి దగ్గర మల్లెపూలు చెట్లు చాలా ఉన్నాయండి హలో వినపడుతుందా అండి అవునండి చాలా ఉన్నాయి అసలు రోజు కో పూస్తాయండి చాలా పెట్టుకుంటామండి జ జడ నిండి ఎ పెట్టుకుంటాం మేము పూలు
ఉన్నాయండి మా మాకే ఉన్నాయి కానీ ఎక్కువ కో ఆ ఉన్నాయండి ఉన్నాయి
మ్
భోజనాలు అయినయా
అయిన ఇంకా లేదండి పిల్లలకు పెట్టాని ఇప్పుడే పిల్లలు తినేసారు
ఏం కూరండి
టమాటో చార్ చేసానండి
చారు ఇంకా
బెండకాయ ఇగురండి
బెండకాయ ఓకే ఫ్రైయా ఇగురా
అదే ఫ్రైని ఇగురంటామండి మేము
ఓకే హ్మ్
మీరండి మీరేం చేస్తున్నారు
ఇప్పుడే పిల్లలు పడుకున్నారు వాళ్ళు తినేసారు ఇంక నేను తినలేదు
అదేనండి
మేం తినేటప్పటికి ఇంకా ఒక టూ అవర్స్ పడుతున్దండి
అదే అదేనండి మేము మా తాతయాల ఇంటికాడ ఎక్కువ ఉంటాయండి పూలు హలో హలో
హలో
మా తాతయ్యాల ఇంటికాడ పూలు ఎక్కువ ఉంటాయండి
ఆ
ఆ అక్కడికేళ్ళి కోసుకొచ్చుకుంటాం అండి మా ఇంటికాడ ఉంటాయి మా తాతల్ ఇంటికాడ ఉంటాయి అక్కడికి వెళ్ళి రోజు వెళ్ళి కోసుకూచుకుంటామండి ఇంకా కనకంబ్రాల్ కనకాంబరం మొక్క అయితే ఎక్కువ ఉన్నాయండి హలో
మల్లి
మల్లెపూలు ఉమ్ కనకాంబరం మొక్కలు ఎక్కువ ఉన్నాయండి మా తాతోల్ ఇంటి కడ డైలీ కోసుకొచ్చి మాల కట్టుకుంటమండి మీకున్నాయండి అక్కడ దొరుకుతయా
మా కు
హలో
హలో
ఇ ఇంకేంటండి ఏం కూర మీదేం కూర మీదేం కూరండి
హలో
మీదేం కూరండి ఆ చెప్పండి
మాది
ఏం కూరోన్డుకున్నారు మీరు
పొటాటా అండి పొటాటో
అవునా ఇంకెంతెంది విశేషాలు అమ్మగారు అందరు బాగున్నారా సరే అక్కడ అంత క్లీన్ చేయ్ హలో అమ్మ వాలందరు బాగున్నారండి
పొటటో పొటటో
అవునండి ఇంకా అన్నయ్యలు అందరు బాగున్నారండి వినపడుతాందండి కట్కట్వుతాంద హలో హలో రేపు శ్రీరామనవమి కదండి వెళ్తారా గుడికి
ఆ వెళ్ళాలండి పొద్ జబడ్
హ్మ్మ్ మీకు పొలం ఉందా అండి మీకు
అంటే జీడిమడి తోట ఉంటది కదా ఆ ఆ జీడిమాడి తోట ఉంటు టారు కదా
ఆ అదేనండి మాకు ఉందండి పొలం మా వాళ్ళు చేలో పత్తి పం పతి ఏస్తారండి చేలో పత్తి పంట పెట్టారండి మా వాళ్ళు ఇంకా మొక్కజొన్న అన్ని చాలా రకాలు ఏస్తారండి
అంటే టె కౌలుకు తీ
అవునండి కౌలుకే చేస్తామండి మేము హలో మాది కాదండి మేము కవులుకే చేస్తాము శనగపప్పు శనగలు అంటారు కదండి తెలుసా మీరేమంటారు హలో హలో హలో హలో హలో హలో
ఆహా
కందు కందులు వేస్తారండి మీ మీరు మీకు తెలుసా కందులంటే
హ్మ్మ్
మా చేలో కందులు ఉంటాయండి కందులు పండిస్తారు మా వాళ్ళు
అందులో ప్రాఫిట్ వస్తుంది ఎక్కువగా ప్రాఫిట్ ఎన్నావనా
అండి ఆ చెప్పండి
హలో హలో హఓ
ఆ చెప్పండి ఆ కందులు తీసుకొచ్చి అండి మా వాళ్ళు కూర వండుతారండి చాలా బావుంటుంది
ఎంత అంటే
కందులంటే మీరు పప్పులు చేస్త పప్పు చేస్తారండి పప్పు పప్పు చేస్తారు కదా అయ్యే అంటారు కందులంటే మీకు తెలిదా అండి అయ్యి ఎండిపోక ముందే అయ్యి ఎండి పోకముందే పచ్చివి ఉంటాయి కదా ఆ ఇప్పుడు ఆ పచ్చికాయలు తీసుకొచ్చి ఆ చపాతిలోకి కర్రీ ఇలాగా చేస్తారండి గ్రేవీ గ్రేవీగా వండుతారు అయ్యేసి ఆ చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై
తదైతే
ఆటిలతోనే కాదండి పెసళ్లు ఉ అయ్యి కాదండి పెసర్లు పచ్చియి ఆ పచ్చియండి పచ్చియి వండుతాం ఎండినయి వండుతాం మళ్ళీ అలస ఉమ్ వండుతామండి ఉడక పెట్టేసి వే ఉల్లి ఉల్లిపాయ బాగా మగ్గిన ఏంచినాక ఫ్రై అయినాక ఉల్లిపాయ దాంట్లోకి పచ్చిమిరకాయ కూడా వేస్తామండి కారం కాకుండా పచ్చిమిరపకాయ వేస్త స్తామండి ఆ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బాగా మగ్గినాక కా ఈ ఉడకబెట్టినవి ఉంటాయి అండి కదా ఉంటాయి కదండి టర్ అంత వంపేసి అయన్ని దాంట్లోకి వేసేసి తిప్పేసి దింపేయటమేనండి
ఓకే
రొట్లో
అదీ ఆ గ అది తినడం వళ్ళ గ్యాస్ ఏమన్న పడతదంటారా
అంటే ఎక్కువ రోజూ తినం కదండీ ఎప్పుడో ఒకసారే కదా మ మంచిదే కదండి
అవునవును
ఉమ్ ఇంకేంటండి విశేషాలు
మా సైడ్ అలాంటివి ఏమి ఉండవు ఆ వెళ్తామండి వెళ్తాం తమ్ముడికి మ్యారేజ్ కూడా చూస
అదేనండి
ఉ వెళ్ళి ఏం చేస్తామండి అక్కడ కొత్తగా కట్టారు కదా మాలు అది ఒకసారి వెళ్లి విజిట్ చేసి పిల్లల్ని గట్ట ఆడిపించుకొని
అదేనండి
అదంత తిరిగేసి రాజమండ్రి అంత తిరిగి
అదేనండి మీ బంధువులందరు కలిసి వెళ్తారా అండి
ఆ అందరం వెళ్తామండి
అదేనండి
అందరూ వెళ్లి ఈసారి బోటు ఎక్కి సీజన్ కదండీ ఎండాకాలం బాగా బోట్ షికారులు ఎక్కి
అదే అదే అదే ఇప్పుడే ఎక్కువ కదండి
ఉ అసలు ఖాళీ ఉండవు
ఖాళీ ఉండదండి ఇంక ఇప్పుడు హాలిడేస్ కదా పిల్లలందరికీ ఫుల్ ఉంటుంది అసలు ఎక్కడ షాపింగ్ మాల్ అయినా అవును గుళ్ళ దగ్గర గాని ఎక్కడైనా అస్సలు ఉండ ఖాలీ ఉండవు
షాపింగ్ మాల్స్ అంటే మనం ఇంక ఖాళీ ఉండదసలు ట్ల ఇంక అలాంటి మాల్స్ ఇంక సినిమా మా హస్బె
అదేనండి మేము సినిమాలు బాగా చూస్తామండి అదేనండి సినిమాలె ఎక్కువ చూస్తామండి మేము
మ్ ఈ వెబ్ సిరీస్ లాంటివి చూడరాండి మీరు
లేదు లేదండి అలవాటులేదు సినిమాలే ఎక్కువ చూస్తాము నాకు కాజల్ అంటే ఎక్కువ ఇష్టమండి ఇగ హీరోలో అయితే అల్లు అర్జున్ అంటే ఎక్కువ ఇష్టం అండి అయ్యే సిని మూవీసే మూవీస్కే వెళ్తాం ఎక్కువ క్కువ రిలీజ్ అయినప్పుడు పుష్పాకి ఎళ్ళామండి పుష్ ప మూవీకి ఎళ్ళామండి అసలు చాలా బావున్ వన్ కి ఎళ్ళాం టూ కి ఎళ్ళామండి
వన్ న చ్చిందా బాగా టూ నచ్చిం ద మీకు
నాకైతే టూ ఏ నచ్చిందండి ఫైట్ చాలా బాగుంది టూ ఏ న
అహా లాస్ట్ లోది మరీ లాస్ట్ లో ఫైట్ పెట్టారు చూడండీ అదీ అంటె కొన్ కొంచం ఓకే మర రియలిస్టిక్ గా లేదు కదా
ఉ ఇదే నండి
అది ఆ సి మా కానీ ఆ లాస్ ఎండింగ్ గూడా సరి అర్థం గాలే.
అది అర్థం కాదనంటే కూతురు కోసం ఫైట్ అండి చాలా బా ఉంటుందండి. వాళ్ళ అన్న కూతురు కోసం ఫైట్ చేస్తారు కదా
అంటే ఆళ్ళు లాస్ట్ లో బాంబ్ పెడతారు కదా అహా లాస్ట్ లో బర్త్డే ఫంక్షన్ ఏదో జరుతున్నప్పుడు బాంబ్ బ్లాస్ట్ అయ్యిద్దిగ. అందులోంచి ఆల్ల ఆవిడి తప్పిచ్చుకుంటాదా
ఆ ఏమో మరండి పుష్ప త్రి లో తెలుస్తది అది
అహహా
అవునండి
అదోవ సస్పెన్స్ గదా
అవునండి ఆడు కూడా బతుకుతాడండి, ఆడు బతుకుతేనే కదా సినిమా.
అవునవును అవును మరి బాంబ్లాస్ట్ సరిగ్గా కరెక్ట్ గా ఓకే అండి బాయ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ